హలో
ఓ
ఊ హ
కలిసినా పర్సన్
ఉ
ఆయిల్ బాగా
అర్ధంగాల
నిన్న ఇంటి దగ్గర నుంచి తెచ్చించావే ఆ అది నూనె నాకు బాగా సెట్ అయ్యంది కలపి
ఉమ్
ఇంకా కొంచెం ఒత్తుగా పెరిగితే బాగుంటుంది సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి సలపాగే ఉంటాయి కదా జుట్టు
ఉ
సిల్కీ హేరు ఉన్నవాళ్ళకి
ఉ
హెయిర్ చాలా చలి చలిపగా ఉంటంది కదా అంటే తక్కువగానే తకువ ఉంటంది కదా
ఉ
ఎం చేస్తున్నవ్ లవ్
ఉ చెప్పు
ఏం చేస్తాన్నవు
ఏం చెయ్యాలా చెప్పు ఏమి
ఏమో నేను మాట్లాడతంటే కామ్ గా ఉన్నావని
ఇ కామ్ గా ఉండక ఎంజెస్తరు ముల్లెస్తారా నువ్వు కామ్ గా ఉన్నావా ఇప్పుడు ఇట్లేది
ఆ ఇప్పుడు ఏమనలేదని అంట కామ్ గా ఉన్నా అప్పుడే లేను మాట్లాడుతానే అ అట్లా అది
ఇగ తినేది తినడ్రా
ఏం చేస్తాన్నడు
ఏమో తెలీదు
సరే
నీవాల్ తెంపని
అది
ఆ
అడుంది
ఏంది పనుంది
ఏ చెప్పని ఉంది నేను నార్మల్ గా అడిగా ఏదో ఒక మాట్లాడలి కదా ఏమ్ పనులు ఉంటాయి ఏమైనా చెప్ప
ని వాయిస్ ఇన్పీయట్లే నాకైతే కో దగ్గర పెట్టుకో సెల్ ఆ చెప్పు ఆ ఇప్పుడు వినిపిస్తోంది
ఎంటన్ చెప్పు
చెప్పు లేదు పర్లేదు
నేను మళ్ళీ చెప్తా ఏమ ఫోన్ చేసిందా నైట్ చేస్తారు
చేసిందే నేను చేసినా నేను చేసినా నేను చేసినా నేను చేసినా నీకు నేనేమైనా మాట్లాడితే వినిస్తావదు నువ్వేం చేసి చచ్చావ్ దానికి చెప్పేలోపే అప్పుడే ఇంకా ఏమి ఇయాలో అలా అంటాం ఏం చెప్స్తారు
హలో
నీకు వినిపియ్యదు నాకు పి
నాకు ఇనిపిస్తాంది నేను నార్మల్గా కున్న ఒకసారి అచ్చ నేను పోనే చేయలేదు
నేను సరిగ్గా నిద్రపోలే కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది సన్మాల ప్లీస్
స
ప్రకాళిస్తే పక్షులం నీ గాలి ఇస్తాం మరి
నైట్ ఫోర్ హండ్రెడ్ లో టూ హండ్రెడ్ ఏసావా నాకు
త్రీ వెయ్యలేదు వేరు బ్యాంకుకు వేసినాను మర్చిపోయినాను నేను చూడలే ఇప్పుడు అదే ఖర్చు పెట్టేది ఏం లేంతో వన్ ఫేస్టీ నంత అగ్రిమ్ అదే నేను చెప్పేది అది తప్ప ఏం లేదని చెప్తున్నా నీకు వినిపియ్యదు
ఎప్పుడు మనం గులాబ్ జమూన్ పలి తెచ్చుకుందామా
అదే
జామ్ గులాబ్ జామూన్ పిండి
అది ఎంతుంటది ప్యాకెట్
సిక్స్టీ అనుకుంటా
ఎక్కువే ఉంటది నీకు తెలుసా సిక్స్టీ అని
చూస్త
అట్లా నేనే ఇస్త
సరే
కొంచెం చెప్తా నూట తొంభై ఐదు
చిన్న ప్యాకెట్
హ్మ్ ఏంది
హాఫ్ కేజీ ఎంత ఉంటుందది చిన్నవి కూడా ఉంటాయి పెద్దది కాక
ఇప్పుడు తావాల
హుమ్ ఇవ్ మధ్యాహ్నం
ఇంగ ఇప్పుడు సాయంత్రం
మధ్యాహ్నం
ఇప్ మధ్యాహ్నం కదా అంటున్న నీకు ఎట్టెట్ట పన్నెండయింది
ఇప్పుడు మధ్యాహ్నం ఆ సిక్స్టీ సెవెన్ ఉంది ఏ ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తున్నయెంది
హుమ్ అది ఆర్డర్ పెడితే సంవత్సరం వచ్చది ఇది వారంకొచ్చది ఐనా ఇప్పుడు ఎందుకు ఊరికే డబ్బులేనప్పుడు అనీ నువ్వేమో ఇంకా గులాబ్ జామ్ గులాబ్ జామ్ అంటావ్
హుమ్ పాయసం కయితే డబ్బులు కావాలా కావా
హుమ్ పాయసం చేయమని చెప్పలేదే నేను ఎప్పుడే
చెప్పావే
అయినా గులాబ్ జామ్ ఎందుకూ అని పాయసం చెయ్ బాగుంటది కదా గులాబ్ జామ్ ఎంతైనా బాగుండదు అంతా ఇష్టమైతే కొనుకొని తిను చేస్కొన్ కాదు ఏడ్చదు తెస్తాలే ఏమన్నా కోరుకుంటే మేము చేయాలా మేమే మన్నా కోరుకు నువ్ చేసేదేముండదు
నువ్వు చెప్పినవే చేసా తెలుస ఎప్పుడు నాకు ఇష్టమైనవి నేనేం చెయలేదు సరేనా
సరే ఊర్కే నువు ఎందుకంత కోపడుతున్నావ్ శివగామివంతానేను అంటే ఎంటో ఇటు నువ్వై అటునేనై సరి సగమై ఓహో లాహిరి ఎన్ని వచ్చాయో తక్కువ వస్తాయమో కదా దాంతో నీక వచ్చా ఫస్ట్ చేయడం చెప్పు
నువ్వు తెచ్చిస్తావా తెచ్చియ్యావా అంతే
తెస్తా లేమ్మ నువ్వు బా నైనా బిల్డప్ ఊరికే చేస్తావు తెలుసా నువ్వు
నీకు ఇష్టం ఉండదు నాకు ఇష్టం లేదు నీ కిష్టమైనవే చేస్తావు అంటే
నేను ఎన్ని చెప్పినా ఇప్పుడు తెప్పించుకొని చేస్తావు ఎందుకు ఓవర్ చేస్తావు నాకు అర్థం కావట్లా చెప్పు
నీకొస్తా ఫస్ట్ అది చెప్పు నీకు వస్తే చెయి లేదంటే వదిలే అంతే
నా కొచ్చు
తూ న వచ్చ సామె టైమ్ ఎదో చూసుకునివే నా గెండలో ఉన్నాయి కనిపెట్లా స్క్రీన్
సరే
హ హలో
హలో
ఆ ఇ ఎప్పుపించందా
వినిపిస్తుంది
గులాబ్ జాముగాం అదేది గులాబ్ జాము పెట్ది కదా
ఉ అట్లే పాల పాకెట్టు
ఆ ఒక గులాం జామున్ ప్యాకెట్
ఎంత ఉన్నాయ అడుగు
లేదా ఏదు వంది సాలా
ఆ
లేదంట
వచ్చలా ఆంటిీ స్టోర్ లో ఉంటాయ
అదా
ఆంటీస్ ఆంటీసా
మోర్లే పోదా ను కదా
ఆంటీ స్టోర్ లో ఉంటాయి దండికా
ఎప్పుడు ఉంటారు కదా ఆమ కాష్ట కొతాచ్చద సరలే మూడు వగకి పోతు ఏం చేస్తా
ఆంటీ స్టోర్ లో ఉంటాయి చూడు చాయి దాంట్లో ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్
అంటే ఇప్పుడు పాల ప్యాకెట్ చక్కర అవసరం లేదా
చెక్కర అవును చెక్కర కావాలి
ఆ
చెక్కర కొంచెం ఉంది అంతే చెక్కర కొంచెం పది రూపాయలు ఇస్త సరపోతది
పది రూపాయలు అండి నా ఇల్లుట్లుండి నీ ఇష్టం స్వామి నువ్వు మళ్ళ న అవుతలేదు దీనిక నాకుఓ వస్తుంది తెలుసా నువ్వు చేస్తానువ్ తెస్తా అన్న అళ్ నేను చేద్దాం వద్దాని అగుతాను
సరే దా
మరి
పది నిమిషాలు అయింది మళ్ళీ చేస్తానుండి ఒకరు ఇదే నంబర్ వచ్చి
ఎవరు
నేను
యాడికి పోతన్నవ్ ఇప్పుడు
టైమ్ అయింది
ఆ ఆ కట్ జేయ్ ఇట్టనే ఉండాలా
ఆ
ఆ